హలో హాయ్
ఏమి ఇస్తున్నామండి
కూర్చొని ఉన్నాం
కూర్చని ఉన్నారా తిన్నార అమ్మడి
అవును తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నం
అయిపోయింద పని అంత
ఆ అయిపోయింది అన్ని పని అయిపోయింది మీ పని చేసిలా మీరే
అవును చేసేసినాం
అవునా ఇంకా చెప్పండి ఏం వెజ్ ఏం చేసినారు ఈ వాళ్ళ ఎస్పెషల్ ఏంటిది
ఫిష్
ఫెషా
ఉహు
అవునా మేమైతే ర ఆ చపాతీలు రస్ ఆమ్రస్ ఆ జేషినం తిన్నం మంచిగా
ఆం రస్ ఆ
ఆ ఆం రస్ తిన్నా నేనైతే ఇవాళ మంచిగా కూల్ కూల్ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మంచిగా తిన్న చపాతితోని
ఎక్కడైనా వెళ్ళారా హాలిడేస్ లో
ఆ మా పిన్ని దగ్గర వెళ్ళినం మంచిగా ఎంజాయ్ చేసినాం మీరేల్లిరా
అవును వెళ్ళినం మా డి బిడ్డ ఇంటికి వెళ్ళినాం
అవునా మంచిగా చూసుకుంటారా మరి పోతే ఉహు అంటే డ్యామ్ ఎక్కడైనా ఎల్లిలా మరి బయట డామ్స్ పార్క్ సినిమా హాల్ ఎల్లిరా ఎక్ అవునా సినిమా హాల్
వెళ్ళే సినిమా హాల్కి పార్కి వెళ్ళిన
పార్కి వెళ్లేలా అవునా అందరు వెళ్ళళ్ల
అవును అందరెల్లినం
ఉహు ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ దిగినాం మంచి ఎంజాయ్ చేసినాం ఇంట్లోనే ఉన్నాం పానిపూరి తిన్నం బయట పోయి ఇంకా ఏం చేసినాం పిన్ని దగ్గర ఆ ఎంజాయ్ చేసినాం అంతే ఇటుపోలే ఎండ చాలా ఉండే అందుకే ఇంట్లోనే ఉన్నాం మేము ఏడికి పోలే పిన్ని దగ్గర పోయినాం కాని ఇంట్లోనే ఉన్నాం సాయంత్రం ఏమో కొంచెం షాపింగ్కి వెళ్ళినం తర్వాతగా చూ తిన్నాం కొంచెం మార్కెట్కి వెళ్ళిన గంతే ఇంకా ఎన్ని ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళా వంట జేయాలా లేకపోతే ఉందా
ఉంది
ఉందా ఉహు నేనైతే మళ్ళా వంట జేయాలే
వంట
అవును
మధ్యాహ్నందా
ఆ మధ్యాహ్నంది ఉ
ఏ కలర్ అంటే ఇష్టం మీకి
నాకైతే రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం
తెచ్చుకున్నారా కొత్తబ కొత్త బట్టలు
ఏ తెచ్చుకోలే మమ్మీకోనిపియ డాడీ తీసుకు తీసుకోమంటారు కానీ మమ్మీ ఎందుకు అవసరమా మీకు ఇప్పుడు ఏమైనా ఫంక్షన్సా అంటది
అవునా
ఉ
మీరు ఎంత బాగున్నారు మా పిల్లలు అయితే ఇప్పుడు కావాలంటే కావాలి అంటరు
అవున అండి మీరైతే చాలా జోకులే చెప్తున్నారు నాకైతే ఫుల్ నవ్వొస్తుంది
ఎందుకు
ఆ కంపారిజన్ చేయదమ్మా ఆ పిల్లలు ఆ ఏంటిది సాడ్ ఫీల్ అయితరు కంపారిజన్ ఎప్పుడైతే చేయొద్దు
మా పిల్లలు లేరనే చెప్తున్నా
లేేరా మీ పిల్లలు
లేరు
ఉహు ఇంక చెప్పండి
తబకరీట్కి ఏం చేసింరు
బక్రీద్ కు అయితే అన్ని చేసినాం అన్ని పని చేసినాం ఆ బిర్యానీ వేసుకున్నాం ఆరోజు తర్వాత సెల్ఫ్ మా చేసుకున్నాం చుట్టాల వాళ్ళు వచ్చిళ్ళు ఇంట్లో కొంతమంది
అవునా
హూ మీరు ఎం చేసిరు మరి బక్రీద్ లో
బిర్యానీ వండుకున్నాం షీరుకుమా చేసుకున్నాం కవాబులు వేసుకున్నం
ఉమ్
కొత్త బట్టలు వేసుకున్నా.
అవునా తీసుకున్నారా.
ఆహ్ తీసుకున్నాం.
అవునా. ఇంకా.
ఇంకా చెప్పండి ఇక మీరే.
మీరే చెప్పాలి అండి ఏంటిది ఇప్పుడు సంగతి. పిల్లలు ఎట్లున్నారు ఏ మేము టీ తా. తాగమండి మీరు తాగింలా.
అవును తాగినం.
మీకు ఇష్టమా టీ.
ఆహ్ ఇష్టం.
ఉమ్. నా మమ్మీ అయితే ఊకే దమ్ చేస్తంది ఫ్చ్ చాయ్ జయి చాయ్ జయి చాయ్. ఏ జేయు అని
అవునా.
మమ్మీకి చెయ్ అంటే చాలా ఇష్టం. నాకు సతాయించయడం కూడా చాలా ఇష్టం. హలో.
అవునా.
అవును. ఇంకా చాలా పని పని చేస్తది మా మమ్మీ అయితే ఇంట్లో ఉంటే మస్తు జోక్ అయితది. మమ్మీ డాడీ ఉంటే.
ఉమ్.
ఉమ్ మీరేం చేస్తున్నారు మరి ఇప్పుడు.
ఇప్పుడు పని చేస్.
అవునా. ఉమ్. ఇంకా చెప్పండి.
ఇంకా మీరే చెప్పండి ఇంకా.
ఉమ్ ఏం చెప్పాలి. అక్కడ ఎండా బాగుందా.
అవును చాలా బాగున్నాది.
అవునా. ఇక్కడైతే మబ్బు మబ్బు అయింది గాని ఉడకపోతుంది.
ఎండలు ఎక్కువ ఉండేయి కదా వర్షం పడినా కూడా ఉడకబోస్తుంది.
అవును నిన్న వర్షం పడింది మా సైడ్.
అవునా.
ఉమ్.
ఇంకా చుట్టాలు దమ్ చేస్తారు.
అవును. ఇంకా చెప్పండి.
ఇంకా మ్యాంగోస్ తిన్నారా.
ఉమ్.
మామిడిపండు తిన్నారా
ఆహా తిన్నం తిన్నం
మేము కూడా తిన్నాం
అవునా మీకూ ఏం అంటే ఏమి ఇష్టం స్వీట్లు
స్వీట్ లా
ఉ
అన్ని ఇష్టం
అన్నీ ఇష్టమా ఏ కలర్ ఇష్టం మరి మీకు
స్కై బ్లూ
స్కైలైట్ ఆ
అవును లైట్ కలర్ కదా
ఉ ఇంకా చెప్పండి
ఇంకా చెప్పండి మీరే
సాయంత్రం ఏం చేస్తారు మరి వంట ఏమే ఏమి స్పెషల్ చే త్తర
ఇవాళ అయితే ఫిష్ ఏ మొత్తాం ఇవాళ అంతా ఓ
మేమైతే సాయంత్రం బిర్యానీ చేసుకుంటాం
బిర్యానీ నా మీకు ఇష్టమ్
చికెన్ బిర్యానీ చాలా ఇష్టం
అవునా
ఉ ఇంకా చెప్పండి హలో
హలో
ఆ చెప్పండి వాయిస్ వస్తాలేదా
వస్తుంది
వస్తుందా ఆ చెప్పండి చెప్పండి ఏదో చెప్తున్నాడు మీరు ఏదో ఇప్పటిదాకా చెప్తున్నాడు కదా చెప్పండి
ఎమ్ చెప్పనా
మీరు బిర్యానీ చేస్తారా ఇంట్లో
అవును
ఉమ్ ఇంకా చెప్పండి
ఏమేం వేస్తారు మీరు
ఇంట్లోన
రెసిపీ బిర్యానీ రెసిపీలో
బిర్యానీ రెసిపీలో అయితే చికెన్ని ఫస్ట్ వాష్ చేసుకుంటా వాష్ చేసుకున్న తర్వాత అన్ని మసాలాలు ఉంటై చూడు జింజర్ గ్రానీక్ పేస్ట్ హల్దీ పసుపు మర్చి నం నమ్మక్ అవన్నీ యాడ్ చేసుకుంటా గరం మసాలా ఆ ఉప్పు కూడా వేసుకుంటాం చికెన్ల అన్ని యాడ్ చేసుకుంటాం గరం మసాలా అంటే లావాంగ్ ఇలాచి షాజీరా మేం అన్నీ యాడ్చేసుకుంటాం గ్రైండర్ చేసి యాడ్ చేసుకుంటాం మిక్స్లో ఎసి కాసేపు అయిన తర్వాత ఉం నెయ్ ఉంటాది చూడు పెరుగు పెరుగు ఉంటుంది చూడు పెరుగు పెరుగు యాడ్ చేస్తాం దాని తర్వాత ఆనియన్ కట్ చేసుకుంటాం కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని అవి తీసేస్తాం మొత్తం బ్రౌన్ కలర్ కావాలె ఆ కలర్ అయిపోయినతర్వాత త అన్నీ తీసేస్తాం తీసేసిన తర్వాత ఆ చికెన్లో మిక్స్ చేసుకుంటాం ఆనియన్ కూడా ఏసిన తర్వాత రైస్ వేసుకుంటాం రైస్ వేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఎసుకోవాలె కుక్ కుక్ చేసిన తర్వాత ఏంటిది ఆ చికెన్ ఉంది చూడు ఆ చికెన్లో మొత్తం రైస్ తీసేసుకొని పెట్టుకోవాలె ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అద్దమ్ వేసుకోవాలి అంతే బిర్యానీ అయిపోయింది కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవాలి అందులోనే కలర్ ఉంటే కలర్ కూడా వేసుకోవాలి పైన నుంచి గంతే సింపుల్ ఉంటాయి
అవునా